చెప్ రా ఉమ్
ఎన్ దాడ్ రచ్చ యమ్ మెంద్ అటగా అట్ట మాట్లాడ్ తుంది
యే వో ఉహ్ ఉమ్ లేదురా తినాన్ ల తిన్నవ ఉన్నే ఉమ్ ఆ ఉహ్మ్మ్
చేసి మాట్లాడతావ అన్నది ఆ మేమ్ ఆ చెప్పు ఏవంటే నువ్ నేన్ జేస్తాన్ వేన్ టే ఉండుండులయితే నువ్ చెయ్ బెల్ లెయ్ లే తర్ వ చేద్దు ఉండు నేనింక సానాన్ కెల్ తాను నందు ఖాళీగానే ఉందీ
ఉమ్ క్వాల్
దామీ జేయి నేన్ సాన్ జెయ్ నువ్ గూడ సాన్ జేసోచ్చిన్ దరవద ఖాళీ ఐనప్పుడు ఫోన్ జేయ్ అన్నది
ఆ ఆ
ఈ ఇంగ మైఇంగ నేన్ బోదమ్ అనుకునే సమయానికి ఇంగ మా తొమ్ముడోలోల్ ళ్ళంతా నేన్ బోతే తల్ సానాన్ బో ఒతే రాన్ అనీ
హ్మ్
ఉంగ్ మా తమ్ముడ్ను బంబిశేస్
ఏందో ఇమ్ టెట్ జేస్తనన్నవ్ ఫ్యాకల్ టిని
అగా రేపోస్తానో రానో నాకైతే డౌటే ఏవ్ ఫుల్లు నడువ్ నొప్పిగా ఉంద్ నా వల్ల కావటలే అసల్ కే
పీర్యడ్స్ ఆ
పోతానేమో నాకైతె తెలీదు బట్ ఫుల్లు ప్ఆ నడుము నొప్పి కూర్చొన్ గూడు బస్సు ట్లొ కూర్చోన్ గూడ్ గుచ్చోల్యాక్ పొయ్న అంత నడుమ్ నెప్పి లేద్ మ్యా.
ఊమ్
ఏముంతులె ఇంక రావాలా అందుకని ఇంగేమో రేపోస్తానో లేదో నాకైటె డౌటె.
ఊమ్.
చూద్దాం ఊ అంతె అయినుంనాడు జూడు సారు ఉహ్ స సబ్బు గుడ అమ్మ ఏందమ్మ మిత్ సారు ఒలేయ్ మాట్లాడుతున్నడ్ అంట
చ్ ఆ పిల్ల అట్ల మాట్ ట్లడం తప్పులెరా వాయ్
మే ఆ పిల్లవళ్లే లే మే మొత్తం అందర ముందా ఇట్ట అందర్నీ ఇటేపిచ్చడానికి కార్ణమున. మనల్నే రోజైనా అట్ట బెదిరిచ్చిట్ట మాట్లాడిండా ఎద్ ఏ రోజైన ఒక్కసారన్న జేసిండా.
అద్దన్ జెప్పిద్ ఆ పిల్ల మాట్లాడ్డం రాంగ్ అసలు ఎట్టకారం మన్ దగ్గర్ జూపిచ్చినట్టు సారోళ్ దగ్గర జూపిస్తె అయ్తదా.
ముందు రోజే ఆయ్నికి ఒక రోజే ఆయ్నికి మండింది ఎందుకంటె ఏందొ మనం జస్ట్ నార్మల్గ గనె గదమ్మ అడిగింది ఇట్ట కాలు ముందుకు బెట్టి మరీ పైకి లేసావు అనన్నాడు. ఆ.
మళ్ళీ యాప్పన్ నిన్నా కామిడి అదేలె కామెడి జేసేలోప్ కామ్డీ అనుకొనింది.
ఆ.
ఆయ్న్ దీర్చేస్నాడు కామ్డీ అంతా తీర్చేస్నాడు నే అస్లింటిక్ బోదామనుకున్నా మె రేప .
ఆ.
అక్కదీ బడ్డే ఉంది ఎళ్దామనుకున్న ఇప్పుడు గోవింద. వాళ్ళకి ఫెస్ట్లూ అన్నీ హైడ్రాబ్యాడ్ లో ఆ పెట్టు మర్చిపోమాకా.
ఇంగందుకే నా నా నార్మల్గైన కాలన్నా జేసేట్ సారంట సారన్న జెప్పాల.
కాల్ జెయ్బల్లేదు గానీ మెసేజ్ బెట్టు.
ఊమ్. మెస్సేజేముందిలె గానీ కాల్ జేస్తాలె ఆయ్నంబర్ గూడుంది గాబట్టి కాల్ చేయండి అన్నాడ్ గాబట్టి ఓ మాట్ చేస్ చెప్పేస్తె అయ్పోద్దిగ.
క్లాస్ ఊమ్ ఇప్ ట్లా హెల్త్ బాల్యాకున్ నిన్నెందుక్ టార్గెట్
రాస చ్ అంటె టార్గెటన్నట్టు కాదులె జస్టు క్లాసిఫికేషనని నీట్ గానే రాస్న చె చెప్పింద్ చెప్పినట్టూ ఇంకెనక్కిరా ఉండు చూపి అన్ జెప్పి అబీచ చూపిచ్చె ఆ పిల్ల కాల్లన్ జెప్పి చెప్పి చూపిచ్చిందాకొదల్లేదు. బట్టు నేను తను క్లాసిఫ్కేషనే నువ్వెప్పుడ్ ర్రాస్తావిది క్లాసిఫ్కేషన్ సర్రే ఈరోజ్ రాస్తాన్ సార్ అన్ జెప్తే ఇంకప్పుడు పంపిచ్చాడు.
అ అందుకేనా నువ్వు నిలబడుకొనింది ఆడ్
ఆ. అ క్లాసిఫ్కేషను పూర్తిగా గూడ అన్ని రాసున్నాను మే నేను అయ్నా గూడ రాయ్లేదని జెప్పిండా.
సరేలే ఆయ్న కొంచం కోపంలొ ఉండిడా.
ఉమ్ మద్దిలొ నేనేం జేశానబ్బా అన్కున్న నేను. ఇప్పుడటు దిరిగి ఇటిదిరిగి మనమెదవల్నైనట్టుంది.
కదా. అసల్ ఫ్యాకల్టానే దీస్ కున్నాన్ చెప్తార రాల్యాక్ పొయ్నాను సార్ చ్ కొంచెం పనున్నింది బాగ్లా
ఇప్పుడ్ ఈడేటా చెప్పాడ పవన్ అడ చెప్పిండ అ ఆ పిల్ల కంటే ఎక్కు రోలోడు
ఆ రాలేక్పోయనన్ చెప్తే ఎట్లుంటద్ది నేనే ధీస్కున్న అంటే ఆయన పెద్ద వి ఎ పి ఆ
అదే భలే మండిందిలే ఆయ్నకింక జాస్తిగ మండింది చల్నమొక్కసారి గట్ చేశారు గుల్కు పడ్డా నేను.
కోర్ చూడుమె నాక్ నిద్దర్ తూగుతా ఉన్నా నేన్ ను ఆహ ఆయ్నరచే లోపు బిత్తర పొయ్నా నేను
ఉమ్ బాయాయ్ ఇంకాయ్న మాట్లాడ్డంల అసల్ తప్పే లేదు.
కనీ నాక్ ఎక్కడ తెల్సా మడింది అయన బిహేవియర్ల ఇదే పార్షయాలిటీ అదోక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏం తెల్సా అంతే జేన్ అన్ని మార్కుల్ నా చేతిలో ఉంటాయి నా ఇష్టం ఆ జాయింట్ గూడ మీరు పాస్ అవుతార లేదా అన్నద్ ది నా నా చేతిలో ఉంటది నేను కరెక్షన్ చేస్తానో లేదా అది గూడ నా చేతిలో ఉంటద్ అన్నట్టు తీర్లో మాట్లాడాడు ఆయన అసలు అది అదొక పాయింట్ అయితే మెయిన్ ఇదేమే పార్శాలటీమే
ప్చ్ చూపిచ్కోని చూపిచ్కో కోనీ లే దన్ను
మే ఏదైన న్యాయం ఉండాలి మ్యా మరి ఎవరైన చదివే వాళ్ళకైతే ఓహో ఇళ్ చవుతున్నారు సరే పక్కన పెట్టి చదవని వాళ్ళని పట్టుకొని సరే వాళ్ళ ముందుకు నడిపియాలి అట్ట కాదంట
ఫస్ట్ లో ఆహా మనక్ చెప్పాడ్ ఫస్ట్ లో మన ల్యాబ్ లో ఏం చెప్పడు ఆమె ఇట్లా ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ అందరిక ఇట్లా చేయ ఎట్లా చేయ చెప్పాలి అది ఇది అన్ చెప్ ఇప్పుడ్ మన ముందే వచ్చి చెప్పే ఇప్పుడ్ తీర కోపంలో ఉన్న పాటు ఎట్ల వచ్చేసే చూడు మాటలు
కోపల్లోనే నిజాలోస్తయ్
నిజమే
నాక్ అ పిల్ల మాట్లాడింద్ ఫస్ట్ అఫ్ ఆల్ నచ్చలే అందుకే నేన్ సార్ మాటల్ పట్టిచుకోలే
నాక్ అ పిల్ల మాట్లాడది నచ్చలేద్ గాని కానీ ఈన అట్ట మాట్లాడం నాక్
ఆ పిల్ల నిలబడడమే ఒక్క ప్రకారం నిలబడింది మళ్ళీ సార్ అడగతంటే కూర్చొనుంది మనల్ మనతో మాట్లాడుతున్నారు నిలబడ్దాము
ఎందో నవ్వుతా పోతది పోయితే చేసుకుంది ఇంకా నవ్వుతా ఎటాకారంగా మాట్లాడేసింది ఇంక ఆయన దగ్గరికి పోయి తరిచ నార్మల్గ మాట్లాడింది
అయిపోయింది ఆయన ఆయన ఆయన ఆ పిల్ గొమ్మునైపోయినార్ ఇప్పుడు
ఆ మనల్ని మనల్ని అదే కొట్టుకున్నోళ్ళు తిట్టుకునోళ్ళు అంత పోయినది ఇప్పుడు మధ్యలో మన క్లాస్ వాళ్ళం ఇరుకున్నాం
ఆ పాపం బయిస్ అసలు వాల్ అమ్మోళ్ళు ఏమనుకో ఉంటారు హ్మ్ అవసరమా ప్చ్ ఇప్పుడు నార్మల్గ చేస్ సి ఇప్పుడ్ మ మీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా అంటేనే వాల్ అమ్ ఆమ్ ప్చ్ మనమ్మోళ్కి ఎట్ల ఉంటదా ఏ చేసిందో అడ ఏమయిందో అన్ ఉంటది గదా నేన్ అక్క పుట్ట చూసాను నువ్ అద్ అనుకున్నావా ఊమ్ చ్ ఊమ్.
చెయ్డం తప్పే గదా అని మే నేనే మేల్ గద మే ఎన్నో రెట్లు అనా చేస్తా చేస్తా అని భయపెట్టాడు. లో ఒక్క రోజ్గూడ్ జెయ్లేదా.
జెయ్లేద్ మె చేస్నాడు. ఈనైనా బ బాయ్క్స్ జేస్నాడు. వెంకి సరూతి బ్రా అపిల్లా పాపం అసలు రాజి ఎన్ని సార్లు తెల్సా పా ఆ పిల్లకి జయశ్రీకి ఆయన గర్ల్స్ నే టార్గెట్ జెసాడు
మీరు
ఏమే ఏంపాడు ఎవడిక్ తెల్సవి అందరన్ రేలె
వొచ్చినోళ్ళందరూ క్యాయ్ మా మ ఛ ఏం మనుషుల్లో గానీ మనం మన్ దరిద్రం గాక్పోతె వచ్చినోళ్ళందర ఇట్టె జ్యాస్తుంటారు.
ఊమ్.
నాకెక్కడ్ దెల్సు కోప్మొచ్చిందా ఇప్పుడు నార్మల్గ మాట్లాడుతా ఉన్నోల్లు అంటె నందుదీ వాయ్సినపల్లేదు అదీద్ తెన్నడు గదా ఇంకాన్న తరువాత్ నేనేమన్నాన్ ఈ పిల్ల రిష్త అనీ చేయ్గవల్ గిచ్చినా నేను గిచ్చిన్ తర్వాత
ఊమ్. న ప్యాంటు ఆ
బలే కోప్మొచ్చింది నాకసల్కి. నేననగూడ్దని గమ్ముగైపోయినింక హాయిగా సిరంజి మంచి నా లాగుల్ మానేస్త పొ నేన్ దియ్యను.
ఏ అద్ది నీ ఇష్టం రా నువ్వెందుకు మేమేదొ ఫన్ కన్నాం అంతే. దాన్కోసం నీ నీక్ నచ్చి నువ్వొదిలేస్కోవడం దేన్కి. వ వందమంది వంద రకాల్గా అంటార్ ధనూ. అయన్ని పట్టించుకుంటావా అట్లే కాదా నేనీడికొచ్చి చెయ్ను. చ్
ఐనా నాకసలు నచ్చనే నచ్చలేదు మే అట్ట మాట్లాడ్డం అందరూ సరే అన్ జెప్పి వోళ్ళని ఆయ్ ఆయనంటే ఊర్కూర్కే ఆయన్ని గూడ్ పెట్టున్నాను కాబట్టి వీడియో లో అన్నాడు ఓకే సరే అన్ జెప్పు కామ్డీగ అంటా ఉంటాడ్ కాబట్టి ఈళ్ళు మె చెరితా ఈళ్ళు వాల్లందర్ అభి గూడ్ నవ్
చ్ ఫన్కి గదా ఫన్కి అంతే.
ఆ ఫన్కీ ఈళ్ళన్నాం జూడు మన సీనియర్లని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటా ఉ టరు. మన సీనియర్లు కాబట్టి వాళ్ళందర్ని చ్ వోల్ని గూడెక్కిరిచ్చారు వీళ్ళు హాయ్ ఫ్రె చాయ్ ఫ్రెండ్స్ అట్లుంటారు అదీ ఇదీ అని. ఇప్పుడ్ నేన్ హాయ్ గైస్ అనేసర్కి వా అంద్రు ప్రతి ఒక్కరు ఓవ్రాక్షన్ జేస్తా ఉన్నారు.
యా అట్లేం లేద్లె.
ఉమ్మని. జస్టొగ మ్యాన్రిజమ్ లాగట్లనుకున్న అదికంత పర్టికులర్గ జూస్తున్నారు.
అట్లేం కాద్లె దను. సరే టైమైంది నేన్ జేస్తాన్ మయ్తు
అ.